ఆ చెప్పండిక్క
ఎలా ఉన్నారు
బావున్నాం కా మీరు ఎలా ఉన్నారు
నేను బాగున్నానండి ఏం చేస్తున్నావు్
ఏం చెయాలక్క కలీనే
అవునా ఈ మధ్యన ఏమైనా సినిమాలకు వెళ్ళావా
ఉ వెళ్ళనక్క
ఏం సినిమా చూసారుా
సినిమా వచ్చేసి అంతాగానం గుర్తుకులేదు చాలా డేస్ చనాా రోజులుయింది వెళ్ళి
అవును ఈ మాంది ఏమో మూవీ బాగానచ్ వచ్చింది
ఈ మధ్య మూవీస్ చూడడం లేదు నేను సీరియల్స్ పిజిత ఇప్పుడు బాగా చూస్తాం నే చూస్తాను నేను సినిమాస్ కాంటే ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని మరి కొత్త కొత్తది వచ్చిందంే నని చూస్తా ఉంటేని సినిమాలకు కూడా లేకుకుండా మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకొని
అవునా
నిన్ననే డౌన్లోడ్ చేశా ఏ మధ్య సీరియల్ పిచ్చి పట్టింది ఇంకా సీరియల్ చూడడం ఇకా అదే పిచ్చి బ్యాటింది
గేమ్స్ ఆడుతూ ఉంటావా
ఉ అడుతనక్క
ఏ గేమ్స్ ఇండోరా అవుట్డోరా
మాముూలుగా అవుట్డోరే ఫస్ట్ అప్పుడు ఆడుతుంటివి స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మామూలుగా ఇ ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ లోనే ఆడుకుంటాను క్యార బోర్డ్ ఆడుకుంటాను మొబైల్ అయితే అప్పుడు వాలీబాల్ అయితే నేషనల్ ప్లే ప్లేయర్నక్క నేను
వావ్
పోవాల్సింది పోలేదు నేషనల్ కి సెలెక్ట్ అయినా అయిపోయింది అది ఇంటర్నేషనల్ లేక పోవాల్సింది పోలేదికా ఫస్ట్ గోల్డ్ మెడల్ వాలీబాల్
నాకు చాలా బాగా ఇష్టం నా నాకు బాస్కెట్బాల్ ఇష్టం ఆడ
తను హోం వాలీబాల్ ఎక్కువ ఇష్టమ వాలిబాలే వాలిబాలే బాగా ఆడుతా తను గోల్డ్ మెడల్ ఫస్ట్ అదు ఉమ్ అ ఆడాల్సింది తర్వాత టెన్త్ అయిపోతాను.
మూవీస్ ఏం బన్నాయి ఈ మధ్యలోని.
శంకర్ మనం వరప్రసాద్ చూసినాను. అది నిన్న హాల్కిమ్ ఏం పోలే. మొబైల్ లోని డౌన్లోడ్ చేసుకొని చూసిన.
ఆ అవునా
హలుకు పోవాలంటే అంత రేటు జనాలు టికెట్లు దొరకలేదు. ఆ మొబైల్ కి వచ్చింది మొబైల్ లోనే చూసినానుమా డౌన్లోడ్ చేసుకుని ఇంట్లోనే.
అవును అదే బట్టర్ ఇప్పుడు చాలా రేట్ పెంచేసారు కదా అక్కడికి పోవడాంటే మళ్ళీ స్నాక్స్ కూడా ఏమి మన ఇంట్లో నుంచి పట్టుకొని పోకూడదు. లోపలికి అంతా వాళ్ళ ఫుడ్ అన్ని అవే ఇప్పటికే టికెట్ రేట్ పెరిగినాయి. అవింకా రేట్స్. ఒక పాప్కార్న్ కొనుక్కోవాలన్నా ఒక ఏం కొనా, అన్నా ఏం చెయ్యాలన్నా కూడా.
నేను అదే మొబైల్ లోనే చూసినను.
కానీ మూవీస్ బాగా తీస్తున్నారులే ఈ మధ్య. గ్రాఫిక్స్ ఎక్కువైపోతున్నాయి. ఇంకా
కానీ ఓల్డ్ మూవీస్ కి ఈ మూవీస్ కి కొంచెం డిఫరెంట్ వస్తది. కానీ ఎంత చూసినే ఓల్డ్ మూవీస్ అనేది. అది కొంచెం బాగుంటది. ఇది కొంచెం ఫైటింగ్, లవ్ సీన్స్. ఇవే వస్తాయి కానీ ఓల్డ్ మూవీస్ ఇంకా బాగున్నాయి కదా.
అవును చాలా
అవి కొంచెము. షిప్ గురించి బంధుత్వం గురించి అలా వస్తయి. ఇవి అలా లేవు ఎక్కువ ఎప్పుడు ఫైటింగ్, ఫైటింగ్, ఫైటింగ్.
గ్రాఫిక్స్, గ్రాఫిక్స్, ఫైటింగ్ ఇవే ఉంది. ఇప్పుడు తీస్తున్న ప్రతీ సినిమాలో
ఉమ్ అవి అంతకు ముందు వచ్చేవి సినిమాలే బాగుంటున్నావి. అవి ఎం
రామాయణం కోసం చూసా రామాయణం కోసం తీసారు అదా ఆ సి అసలేవి కూడా అర్ధం కాలేదు ప్రభాస్ మూవీ తీసారు కదా.
ఆహా
గుర్తుకొచ్చిందా
అంటే ప్రభాస్ తీసిన మూవీ ఆ కానీ ఇదే సినిమానే పాత తది చూస్తేనే ఇంకా బాగా అనిపిస్తుంది.
ఆ
దీంతో అంత లుక్కు లేదు ఏమంటేనా రావణాసురుడు వాళ్ళు రావణుడు కొంచము లెంత్
అన్ అవును చాలా పెద్ద దానిలాగా అనిపించింది.
మాయాబజారైతే ఇంక అసల్కి బోరే కొ ట్టదు సుమ అది చూస్తేనా రామాయణము గానీ అది మాయాబజార్ కాని సినిమా అసలుకి బోరు కొట్టదు ఇంకా చూడాలి చూడాలనిపిస్తది. పాత సినిమాలు ఇంకా చూడాలి చూడాలనిపిస్తది అవి ఉమ్ ఉమ్ అవి ఇంకా చూడాలఅనిపిస్ సది బాగా
ఏదైనా ఓల్డ్ మూవీస్ కి ఉండే క్రేజే వేరు లైక్ అప్పుడ్లో చూడు ఎవరైనా లవ్ ఫెల్యూస్ అయినా ఏదైనా ఏదో సాల్వ్ కప్పిస్ స్కొని కుక్కని ఎనక్ క్కలు ఏసుకొని అలా పాటలు అవన్నీ ఉండేయి ఇప్పుడు ఒక్కలు పోతే ఇంకోలు ఆ
నైనా వస్తారు నువ్వు కాకపోతే ఇంకొకరు ఏముంది అది రోజులు కూడా ఉండటం లేదు అసల్కి కనీసం రో ఉమ్
టున్నారు అస్ సరేలేలా ఉంటది కదా ఈడే చేశాడు సినిమాలోని మనం చేస్ తేపోదా అన్నట్టు ఉన్నారు లైఫ్ లో కూడ అలా అంటే ఆ దాని వల్ల సగానికి సగం మంది ఇంపాక్ట్ కూడా అవుతున్నారు. ఇలా ఉన్నా పర్లేదు లేకపోతే వాళ్ళకి ఐడియా లేకపోయినా కూడా ఇలా చేస్తున్నారు కదా ఇలా చెయ్యాలి.
కూడా కొంచం సమాజ్ అనేది కొంచము
ఎడిక్ట్ అవుతుంది
హు ఇలా చేయడము ఈ మధ్య ఎన్ని డెత్ విషయాలు తెలిసినాయని అద్ తెలియజేయడము వాళ్ళు ఆడవాళ్ళు చేసినారు అనుడే మగవాళ్ళు చేసిన అనడమే అనుమానంతో ఇ అలా అని ప్రేమించి పెళ్లి చేసుకుని అనడము మరుసటి రోజుకి మళ్ళీ చంపడము ఇలా ఈ సినిమాలు చూసి అయినా లే లేకపోతే మాటలు వినినా అనేది కూడా అర్థం కాదు
ఏకంగా చంపి డ్రమ్ములో పడిలాడే
హ్ చూడు అసలు ఈ మధ్య ఈ సం నిన్న సంవత్సరంలో ఎన్ని వచ్చిన అలా వార్తలు అవే ఉహ్ అప్పట్లో ఇలా లేవు ఇప్పుడే సమ లోకం ఇలా తయారవుతుంది ఉన్ ఉండే కొద్ది ఉండే కొద్ది ఎలా వస్తుందో కూడా జనరేషన్ అర్థం
అర్ధం కా ఆ హైటెక్ హైటెక్ టెక్నాలజీ అయిపోతుంది
కానీ ఎంతైనా పూర్వకాలం ఉన్నట్టు ఇప్పుడు కి అప్పుడే వీళ్ళని ఇచ్చేది
అవును చూడు మనకి ఉదుదు టైంలోని కరెంట్ కరెంట్ మొత్తం పోయి ప్రశాంతంగా ఉంది చూడు మొబైల్స్ లో ఛార్జింగ్ లేకుండా పవర్ లేకుంటా
ఇప్పుడు ఎంతసేపు అయినా ఆడుకునే వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో ఆడుకోవడం ఇప్పుడు ఎంతసేపు టీవీనా లేకపోతే సెల్ హా అంతే అంతవరకును ఏం లేదు అంతే ఇంకా చెడు సవాస్లు వట్టి ఎలా ఉండాలో కూడా అర్థం కాదు చిన్న చిన్న పిల్లలు కూడా అలవాటు చేసుకు కుంటనన్నారు ఇప్పుడిప్పు ఇప్పుడు ఈ జనరేషన్ ఆ వచ్చే కొద్దిీ ఎలా ఉండరు కూడా అర్థం కా
జనరేషన్ ఇంకా హై ఫాస్ట్గా ఉంటారేమో ఇప్పటికే సగం ఫాస్ట్ గా తయారుయ్యిండ్రూ మన అమ్మ వాళ్ళతో పోల్చుకుంటే మనం ఇప్ ఇప్పుడు కొంచెం హైలో ఉన్నా మనతో పోల్చుకుంటే మన వచ్చేతర
ఏం ల ఉంటుందో కూడా చెప్పలేం అసలికి
ఆ ఎలా తయారవుతుందో కూడా అర్థం కావట్లే ఏం అవుతదో కూడా అర్థం కావట్లే ఇప్పుడు ఏదో సిక్స్ జీ కూడా వచ్చేస్ తది అని అడుగుతున్నారు మళ్ళా
మ్మ్ కానీ చిన్ననాటి గుర్తింపులే బా గనిపించేది జ్ఞాపకాలు కానీ అలా మళ్ళీ రిటర్న్ మళ్ళ అలానే రావాలనిపిస్తు స్తుంది అదే ఇది ఎందుకు ఇలానే మళ్ళీ వెన్నకి వెళ్ళిపోదామా అన్నట్లు ఉంది రాద్ ముందు తర కానీ వచ్చిందంటే మా త్రం అదే బెటర్
అవును
మ్మ్ అదంతా రావ్ లే
ఇంకా ఇంకా మూవీస్ ఏంటి ఇంకా ఏం గేమ్స్ ఆడుతూ ఉంటావు
ఆ మేము ఇంతే మేము క్యారం బోర్డ్ ఆడుకుంట కాలిగా ఉన్నప్ ప్పుడు మొబైలోనే లేదంటే ఇకా ఇకా యూట్యూబ్ చూసుకోవడము సిటీల్ అంటే ఆడతాను మళ్ళీ అది కూడా ఇష్ట
మ్మ్ చెట్లా ఆడతాము అవును అవును మేమైతే టీమ్గా వెళ్తాం అన్నమాట ఫోర్ మెంబెర్స్ వెళ్తాము ఫోర్ మెంబెర్స్ళ్ళి చెట్లా ఆడుతూ ఉంట స ఈవినింగ్
ఒక్కరు ఆడాలంటే కాదు ఎవరన్నా ఉండగలుగుయినా ఓకె ఒక్కరున్న గాని ఇద్దరు ఇలా ఆడొచ్చు
అవును ఇండోర్ లో అయితే క్యారమ్స్ ఆడుకోవచ్చు ఆ వన్ ఆర్ టూ మెంబర్స్ ఉన్న సరిపోంది మా గా కన్నా బయటె ఎక్ ఎక్కువ వాడుతా ఉంటాం అనమాట
అది కూడా మొబైల్ అంటేనా మొబైల్ అంటే అంటేనా ఒక్కరే ఆడుకోవచ్చు
అవును మొబైల్ ఉంటే ఒక్కరిే ఆడుకోవచ్చు గాని ఆ మొబైల్ ఇగ్నోర్ చేయడానికే మేము బయటక వెళ్ళడానికి ఇండోర్ గేమ్స్ అఔట్డోర్ గేమ్స్ ఆడుతూ ఉంటాం అనమాట ఆ మూవీస్ అంటావా ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే సమ్మర్ వస్తే మూవీకి వెళ్ళామ అంటే పడుకోడానికి ఏసీ
ఏజీ కోసం ఏజీ సారు వన్ ఉంటే
అది సినిమా చూడ మేం చూడ మూడు గంటలు ప్రశాంతంగా మస్త తు పడుకొని రావచ్చు
ఉ
ఈ మూవీస్ కూడా మొత్తం అంతా పక్క కమర్షియల్ అన్ని ఇవే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడడానికి కూడా వరస్ట్ గా అనిపిస్తున్నాయి కొన్ని మూవీ
ఫ్యామిలీ అయితే ఇంకా బాగుంటది
ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి ఎలా వెళ్ళిపోతున్నాయి కూడా తెలీయదు అలా ఉంది ఏం టాకు ఏంటి ఏమవుతు ఎంత అన్నది కూడా తెలియట్లేదు
హు
అలా నడుస్తూ ఉందన్నమాట
హు